హల్
హలో
వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదు ఇప్పుడే తిన్నాను ఊరుకేఉన్నా
ఏం తిన్నారు
అనా చికెన్ రైస్
ఉం
మ్ తమురు తిన్నారులేదా ఇంకా
తిన్నామండి
ఆ ఏం చేస్తున్నానా అదే హా బట్టలు కొందామని చూస్తున్నా
దేంట్లో
షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లో
ఓకే మీరు ఏది ప్రిఫర్ చేస్తారండి ఎక్కువగా
ఏదని లేదు ఏవో స్క్రోల్ చేస్తుండే చూస్తున్నాయి మంచిగనిపిస్తున్నాయి ఆ అవి బట్ వచ్చాక ఎలా ఉంటయి తెలిదు కదా అది ఆలోచ
అంటే అ అంటే మీరు మోస్ట్లీ ఏది ప్రిఫర్ చేసారు ఎక్కువగా ఏది యూస్ చేస్తారండి
నేనా నేనే ఏది ప్రిఫర్ చేయను మామూలు నేను తే తెచ్చును ని తెచ్చుకని బట్టలు మామూలుగా
మ మళ్ళీ ఎవరుదిస్తారు మీకోసం అ ఎక్కడ కొంటారా అంటే బయట ఎక్కడనా కొంటారా లేకపోతే ఎక్కువ షాపింగ్ చేస్తారా ఓకే మీకు ఏది ఇష్టము మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు
నేను ఆఫ్లైన్ని ప్రిఫర్ చేస్తా ఆఫ్లైన్ అయితే మనం విజువల్గా చూడొచ్చు కదా వెళ్ళి టచ్ చేసి చూడొచ్చు టచ్ చేసి చూస్తే క్లాత్ ఎలా ఉంటుంది ఉంటద అనేది ఒక ఐడెంటిఫై ఉంటంది
అది నిజమే కానీ ఆన్లైన్ లో కూడా ఆప్షన్ ఉంటుందండి రిటర్న్ చేస్త
ఆ మ తక్పోతే ట్రైన్ చేస్తావు కరెక్టే బట్ ఇప్పుడు అర్జెంట్ కావాలిని ఇట్లా బట్టలు
అలాంటప్పుడు అలాంటప్పుడు ఆఫ్లైన్ చూస్ చేసుకోవడమే మంచిదండి కానీ ఆ కొన్నిసార్లు నచ్చినవి మనకి దగర్ లో దరకావు కదా కొన్ని కొన్ని వేరే వేరే చోట ఉంటాయి సో ఆన్లైన్ ప్రిఫర్ చేసి అట్లాంటి దానికి ఆన్లైన్ చేస్తే చా బాగుంటాయి
హ్మ్ అదే చూస్తున్నా ఏది చేస్తే బెటర్ ఏది అదే ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం క మాములుగా చూస్తే ఆరు రం యాడ్స్ వస్తున్నాయి అన్నమాట
అంటే మీరు ఇప్పుడు దాంట్లో దాంట్లో ఆర్డర్ చేసుకోవాలని చూస్త
ఆ అదే చూస్తే మంచిగ వస్తాయి లేదా లే అంటే ఫ్ర్రాడ ఆ
కొన్ని ఉంటాయండి ఫ్రాడ్లు ఉంటాయి కొన్ని బాగానే ఉంటాయి నేనైతే ఎక్కు నేనైతే దాన్నే విలేజ్ ఎందని నేనైతే ఎప్పుడు ఆర్డర్ చేసింది లేదు దానికి
నేను ఆర్డర్ చేయ ఆర్డర్ చేయలేదు చూసుద్దమని ఫస్ట్ టైం అదే చూస్తున్న చేద్దామ వద్ద అని ఆలోచిస్తున్న
కొన్ని ఉంటాయి అంటే చూ నమ్మచ్చు కొన్ని నమ్మచ్చు నమ్మాల్స్ నమ్మల్ లాగా ఉ ఉన్నవి ఉంటాయి కొన్ని కానీ ప్రతివి అయితే అలా ఉంటాయని అయితే నేను
బట్ రిటర్న్ ఆప్షన్ ఉండదు మరి నచ్చకపోతే
ఆ దాంట్లో ఆప్షన్ ఉండదు.
మ్ రాచు
కనీ ఇప్పుడు మనం వేరే దేంట్లో అయిన వెబ్సైట్స్లో ఇక్కడ యాప్స్లో చెక్ చేసి అట్లా ఆర్డర్ చేస్తే ఆప్షన్ ఉంటుంది. అది మనకి టెన్ డేస్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైన మనం రి
రీప్లేస్మెంట్ చేస్కోవచ్చు బట్ దీంట్లో నో రిప్లేస్మెంట్స్
మీ వాయిస్ స్లోగా ఉం చి లోగా ఉందండి
అన్నోన్ వెబ్సైట్స్లో అయితే గిన నో కస్ కస్టమర్ సపోర్ట్ నో రి ప్లేస్మెంట్ ఓన్లీ తీసుకోవాల అంతే వచ్చినాక దాన్ని చేస్ ఆ తనొచ్చినాక ఏం చేసేకుండదు. బట్ మనం నచ్చిందాన్నే కదా చూస్తున్నాం.
మ్ కాని కొన్నిసార్లు అది ఫ్రాడా కరెక్ట కాదా అంటే కొన్ని ఉంటాయి కదా ఫ్రాడ్ వెబ్సైట్ సైట్ల అప్పుడు అలాం ఎప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది.
హ్మ్ క్యాష్ ఆన్ డిలివరి పెట్టిన అదొక ప్రాబ్లమే వాడేట్ల ఓ ఓపెన్ చేసి చూపియడు ప్రొడక్ట్ని డెలివరీ క్యాష్ అన్ డెలివరీ ఇచ్చేంత వరకు
ఆ అంటే ఇప్పుడు మనం అమౌంట్ పే చే వాళ్ డెలివరీ ఇచ్చిన తర్వాత మనం అమౌంట్ పే చేయ్యాలా
అలానా క్యాష్ క్యాష్ అం ఆహా ఆ ఉండరు మళ్ళీ రిటర్న్ ఎట్ల పెడ్తరు. రిటర్న్ మనం పెడ్తేనే వెళ్తదు.
అంటే వెంటనే అక్కడే ఇచ్చేసి వద్దు మాకు వద్దు మేం పే చేయమా అంటే యాక్సెప్ట్ చేయరా వాళ్ళు
లోపల చూస్తేనే కదా మనకి ఎలా ఉన్నది ఇది
ఆ వా అంటే ఓకే అంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్ట్ డెలివర్ చేసినార్ అన్కోండి చేసిన తర్వాత చూస్తామా అక్కడే ఉండి చెక్ చేసి ఆ నా నచ్చలేదు అంటే మాకు వద్దు ఇది మేం తీస్కోవాల్ అన్కోట్లేదు సో మేం అమౌంట్ పే చేయము అంటే
ముస్కోని తీస్కోవల్సిన దాన్ని ఏం చేయనికి లేదు
ఓకే
ఆ
మీరెప్పుడైనా ట్రై చేసినారా అట్లా తీసేడం
అలా చేస్తే ఏమౌతుందంటే బార్ కోడ్ అనేది ఎళ్ళిపోతది లేబుల్ తీసి చూపిస్తది మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టలా రీప్యాకింగ్ చేయాలా రీ ప్యాకింగ్ చేసి న్యూ బార్ ఏయాలి రిటర్న్ పంపిలనుకుంటే
అంటే ఎవరు డెలివరీ చేసేవాళ్ళు అవు
ఊ ప్రిప్యాకింగ్ చేస్ పంపియాలే గాని కుదరదు అది రటర్న్ పెడతేనే అవుతది ఇక రిటన్ ఆప్షన్ ఉండదు అదే స చేస్తున్నా మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి
ఉహు దేనికి అంటే ఏ పర్పస్ కోసం చూస్తా ఉన్నారు
ఏం నార్మల్కి పర్పస్ అని ఏం లేదు నచ్చింది కొందామని అంతె ఉ పర్పస్ అంటు ఏం లే నచ్చింది కొండం అంతే ఈ పర్పస్ కొనడం ఆ ఫెస్టివల్ ఉంది ఈ ఫెస్టివల్ ఉంది దానికి అనేేము ఉండదు న చిన్న కొనడం అంతే
అంటే ఫస్ట్ టైమ్ యూస్ చేస్తా ఉన్నారా డి ఆన్లైన్
ఆ ఫస్ట్ టైమే
ఫస్ట్ టైమా
ఊ అంటే అన్నోన్ వెబ్సైట్ ఫస్ట్ టైం
ఓకే అంటే నార్మల్ గా యాప్స్ లో యూస్ చేసున్నారన మాట మీరు ఒకరే ఓకే అంటె ఇలా ఏ ఏ అప్స్ యుస్ చెస్ సరేనండి మీరు మోస్ట్లీ ఎక్కువ
ఇప్పుడు ఏ బ్రాండెడ్ ఏమున్నాయి మీషో ఉంది అమెజాన్ ఉంది ఫ్లిప్ కాటు ఉంది ఆ మిత్ర ఉంది మింత్రా ఉంది అజియో ఉంది బట్ అజియో లో క్వాలిటీ బాగుం వాలే ఉంటరు
కొంతమంది బాగున్నాయని చెప్తారు నేనేం చాలా విన్న
ఊ కాస్ట్ ఎక్కువ బయసిన వాళ్ళు చెప్పారు క్లాత్ బాలేదని నేను ఊ నెన్
బడ్ అంటే వాళ్ళ రివ్యూ వాళ్ నచ్చినట్టు రాలేదన్న ఇప్పుడు కొంతమంది అట్లా రివ్యూస్ ఇస్తారు కొంత మందికి మే బి అది చినొచ్చు సో అందుకు అలాంటి రివ్యూస్ ఇస్తారు
షర్ట్స్ పెట్టిన టీచర్స్ పెట్టిన అంతే నార్మల్ ఈ క్లాతు పెట్టిన రేగులర్ యూస్ కి
ఓకే అంటే మీరు ఎలా ప్రిఫర్ చేస్తారండి రేటింగ్స్ చూసా లేక
అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ మేము క్లాత్ ఫైబ్రిక్ చూస్తాము కానీ ముట్టుకొం చూడ్లెమ్ కదా ఫీ
హ్మ్ అంటే ఆ నెమ్ తెలుస్తుంది కదా అండి
ఆ కానీ మెన్షన్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఇది అని కానీ అదే వస్తుందని గ్యారంటీ ఉందా వచ్చింతవరకు తెలీదు అది మిక్స్డ్ అయిందని
కానీ కొన్నిసార్లు మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎట్లా ఉంటదంటే ఆన మెన్షన్ చేసిన ప్రోడక్ట్ ఏమంటారు క్లాత్ అలా వచ్చేటివే ఉంటాయి కదండి అంటే సేమ్ లాగానే అంటే మీరు మోస్ట్లీ ఏది ప్రిఫర్ ప్రిఫర్ చేశార మీ ఫ్యాబ్రిక్స్
అదా మనకి ఏమి ఐడియా లేదండి అది పో కోవడం అంతే బుక్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రికు అని అనల నచ్చిందా వేసుకోవడం
ఏమన్నా ప్రిఫరబుల్ గా ఏమన్నా బ్రాండ్స్ ఏమన్నా అట్లా చూస్తారా
ఆహ అలా ఏం లేదు మన బడ్జెట్ లో మనం పోదాం అంతే స్ట్రెయిట్ గా
ఇట్ట వెళ్ళి కొన్నప్పుడు అప్పుడు ఏమన్నా ట్రై చేస్తార ఆఫ్లైన్ లో చెక్ చేసినప్పుడు అలాంటప్పుడు ఆ
ఏం లేదు మ నేను చెప్తున్న కదా నచ్చిందా వేసుకున్నామా బాగా కనబడిందా కొనడం ఆ బ్రాండెడ్ ఈ బ్రాండెడ్ ఏ బ్రాండెడ్ తే ఏముంది చెప్పండి అదేమన్నా బ్రాండెడ్ ఇదే బ్రాండెడ్ వేస్తామని చూస్తాడా వేరేవాడు ఏమన్నా
అవన్నీ ఎవరు చూడ్రు
ఆ ఆ బ్రాండెడ్ ఆ బ్రాండెడ్ మనమే చూపియ్యాలిట్ల
ఉహు అ అలా కా అలా కాదండి నేనేమంటా అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు నచ్చ చింది కొన్నామనుకోండి కొన్ని ప్రోడక్ట్స్ ఎ ఎట్లుంటాయి
ఆ వినిపిస్తుంది చే
ఆ కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే కొ మనం కొ కొంటాము నచ్చినప్పుడు అది నచ్చింది మనం చూడ్డానికి బాగుంది మనకి సెట్ అవుతుంది అన్నప్పుడు కొంటాము కానీ కొన్ని మనము ఎక్కువ రోజులు యూజ్ చేయలేము అన్నమాట వన్ ఆర్ టూ వాషెస్ అది ఫేడ్ అవ్వడం గాని ఇంకొ బట్ ఇంకొకటి అవడం గాని అలాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు మనము ఒకటి ప్రర్ఫరబుల్ గా చూస్ చేస్త కున్నాం అనుకోండి కొన్నిసార్లు అలాంటివి చూస్ చేసుకుంటే ఎక్కువ డేస్ యూస్ చేసేలాగా ఉ ఉంటదానమాట
ఇప్పుడు ఒకటి అదే క్లాత్ ఇంకొన్ని రోజులకి నచ్చదు మనకి నిజమా కాదా
అంటే యూస్ చేసేటప్పుడు మనకి ఆ ఫ్యాబ్రిక్ బాగుంది వా
ఆ అది ఎన్ని రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ నచ్చదు మళ్ళీ కొత్తగా ఆ మరీ కొత్తగా వేరే బ్రాండ్ మి వేరే లాగా వస్తాయ్ అవి నచ్చుతాయ్
హ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నార్మల్గా మనకి మన మనం ఉన్న ఏరియాస్ లో ఇప్పుడు చాలా షాపింగ్ మాల్స్ ఇలాంటివి ఎక్కువ స్టార్ట్ అయినాయి ఎక్కడన్నా చూడండి ఎ ఇంత చిన్న సిటీ అయినా కూడా ఎం ఎంత చిన్న ఊరైనా కూడా ఏదో ఒక చోట షాపింగ్స్ షాప్ సో
షాపింగ్ మాల్ చేస్తే షాపింగ్ మాల్ వెళ్ళి కొంటాయి కన అస్తులు అమ్ముకోవాల్సిండేది
అ హ ఇప్పుడు న నార్మల్ గా షాప్స్ లో మనకి ఇప్పుడు ఆ షాప్ లో బాగుంది క్వాలిటీ మన నచ్చింది అంటే మోస్ట్లీ మనము ఆ షాప్క వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం కదా అ ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ నచ్చింది అది క్వాలిటీ బాగుంది ఎక్కువ రోజులు వస్ తుంది ఫేడ్ అవ్వదు ఇంకొకటి ఇంకొకటి అవన్నీ చెక్ చేసుకునే పోతాం సో అట్లా ఏమన్నా చూస్ చేసుకునే ఆప్షన్ అ అట్లేమన్న ట్రై చే చేస్తార్
చేస్తాను
మరి రెగ్యులర్ గా ఎక్కడికి వె అంటే ఏది చూస్ చేస్తారు మీరు
ఔట్ సైట్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది చెప్పండి మరి
అంటే ఇప్పుడు నేను అన్నాను కదా ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నప్పుడు మీరు ఎక్కువ నేను
అ నేను ఎప్పుడు ఒకసారి చేసేదికైనా నేను ఆఫ్లైన్ లోనే కొంటా ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ ఆన్లైన్ ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్త ఆ ఆన్లైన్ లో ఎక్కువ ఏద ప్రిఫర్ చేస్తాన అంటే ఏదై షర్ట్స్ కానీ
హ
అలా ప్రిఫేర్ చేస్తాం
ఆన్లైన్ లో కూడా కొన్ని బాగు ఉంటాయండి షర్ట్ చుటే కదా చాలా కొన్ని మోస్ట్లీ బానే ఉంటాయి అన్ని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఏది ఏది బాగుంటుంది ఇంకొకటి ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ అందుకే తెలుస్తున్నా అందుకే నేను చెప్తా ఉన్నా బాగుంటుంది దాంట్లో కూడా ఆప్షన్స్ పోనే ఉంటాయి అని
హ అందుకే మేము ఆఫలైన్ పో చూస్తాం అప్పుడు ఆన్లైన్ ఫమ్ త్వరగా
అయితే ట్రై చేయండి ఇప్పుడు దాంట్లోనే అయితే ట ఒకసార అనా ట్రై చెయండి ఎట్లా వస్తుందో లై ఏం ఎలా ఉంటుందో ఏమ ఏమి అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది కదా మీ ఏంటి అంటే అంత బాగుండదు అలాంటి ఒక ఏమంటారు డౌట్ లో ఉన్నారు ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఎట్లాంటుంది ఏమి
అదే అండి ట్రై చేయాలి ఒకసారిళ్ళ వాళ్ళ డైక్ట్ వాళ్ళ కాంటాక్ట్ అవు అద వాళ్ళ ఒకసారి కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ తీసుకొని ట్రై చేస్తామని ఉన్నా డరెట్ ఓక స ఆర్ ప్లేస్ చేకపోవడం చేయకుండా హ్మ్ అలా
ఆ ఓక్ ఒకోసారి ఒకసారి నేను ట్రై చేశానండి. తియ్డం అట్లా వెబ్సైట్ లో నుంచి గ్రేమ్ కాల్ వాళ్కి కాంటాక్ట్ అయిన్ తర్వాత వాళ్ళు అన్నారు. లే మీరు ఆర్డర్ చేసుకు అంటే ఆ ప్రొడక్ట్స్ ని సెండ్ చేయడం గాని వాళ్ళు. దాన్ని పిక్స్ పెట్టడం, గాని అలా ఏం సెండ్ చేసిన్లేదు. ఆ ప్రోడక్ట్ నచ్చింది చూడగానే నచ్చింది. సో అంత బావుంది, అనేసి అమౌంట్ గురించి, ప్రైస్ గురించి ఎలా ఉంటుంది. ఏమి అని డీటెయిల్స్ అన్ని కనుకునేటప్పుడు వాళ్ళన్నారు. ఆ ప్రోడక్ట్ ఫిక్స్ ఏమి పెట్టలేదు, ఏమి సెండ్ చేయ్లేదు. మీరు ఆర్డర్ చేసుకోండి దాన్ లో డెలివరీ చార్జెస్ ఉంటై. ఇంత అమౌంట్ ఆర్డర్ చేయండి. అనేది ఒకటి పెట్టినర్ గాని, ఇట్లా మేం ఇట్లా ఇస్తాం, సర్వీస్ అక్కడ ఇక్కడ ఇస్తాం, అట్లా ఉంది అవన్నీ ఏం ఇన్ఫచేస్లేదు. కొనిసా అంటే అంటే మీరు చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని. ఒకసారి ట్రై